హలో నమస్కారం
చెప్పు
ఇప్పుడే మైదానంలో పరుగులు ముగించుకొని ఇంటికి వెళ్త తున్నాను పొద్దునే ఫోన్ చేసిన్నని ఏమనుకోకండి మీ ఈ రోజు ఎలా ప్రారంభమయింది
నమస్కారం పర్వాలేదండి నేను కూడా ఇప్పుడే నిద్ర లేచి యోగ ముగించుకున్నాను మీరు రోజు ఉదయాన్నే మైదానానికి వెళ్తారా అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది
అవును రోజు ఉదయం ఐదు గంటలకి మా ఊరి హై స్కూల్ మైదానానికి వెళ్ళడం నాకు అలవాటు అయిపోయింది ఉద్యోగం లేకపోయినా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి క్రీడలు గాని వ్యాయామం చాలా అవసరం కదా పొద్దునే చల్లటి గాలితో మైదానం అంతా యువకులతో కోలాహలంగా ఉంటుంది
చాలా సంతోషం మా ఊర్లో కూడా ఈ మధ్య అమ్మాయిలు ఉదయాన్నే లేచి నడక సా వించడం కొందరు కలిసి షటిల్ బ్యాడ్మింటన్ ఆడ్డం అలవాటు చేసుకుంటున్నారు పల్లెల్లో క్రీడల పట్ల ఆసక్తి పెరగడం మంచి పరిణామం కదా
నిజమే పూర్వం పల్లెల్లో ఎక్కువగా కబడ్డీ ఖోఖో లాంటి సంప్రదాయ ఆటలు ఆడేవారు గాని ఇప్పుడు మరి మీ ఊర్లో ఎలాంటి ఆటలు ఆడుతున్నారు
ఇప్పటికి మా ఊర్లో అమ్మాయిలు ఖోఖో స్కిప్పింగ్ మరియు రింగ్ టెన్నిస్ ఎక్కువగా ఆడుతుంటారు ఇవి ఆడటానికి పెద్దగా ఖర్చు అవ్వదు కేవలం కాస్త స్థలం ఉంటే సరిపోతుంది శారీరక శ్రమకి ఇవి ఎంతో దోహదం చేస్తాయి
మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంది కదా ఇప్పుడే టీవీలో పాత క్రికెట్ మ్యాచ్ హైలైట్ చూస్తున్నాను
మీరు క్రీడలు చూడడం ఇష్టమేనా మీకు
అవును నాకు క్రికెట్తో పాటు ఒలంపిక్స్ ఏషియా గేమ్స్ చూడ్డం అంటే చాలా ఇష్టం మన దేశ ఆటగాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో పథకాలు గెలిచినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుం స్తుంది
నిజం చెప్పారు ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే క్రీడాకారులు ఎన్నో కష్టాలను ఓర్చుకోని పైకి వస్తున్నారు సరైన వసతులు లేకపోయినా వారు చూపే పట్టుదల మనకి ఎంతో స్ఫూర్తినిస్తుంది మన మన మనలాంటి యువతకు వాళ్ళే నిదర్శనం ఆదర్శం
అవునండి బాక్సింగ్, అథ్లెటిక్స్ మరియు వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడలలో మన గ్రామీణ యువత ప్రతిభ అద్భుతం. క్రమశిక్షణ నిరంత్ సరే, శ్రమ ఉంటే ఏదైనా సాధించవచ్చని వారిని చూస్తే అర్థమవుతుంది. ఉద్యోగం లేని సమయం ఫ్రెండ్స్ మనలో కూడా ఏదో కొత్త ఉత్సాహం వస్తుంది.
కరెక్ట్ చెప్పారు. క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు. ఓటమిని తట్టుకొనే మనసిక ధైర్యాన్ని కూడా ఇస్తాయి. జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలో క్రీడల ద్వారా తెలుసుకోవచ్చు.
అవును గెలుపోటములను సమానంగా స్వీకరించడం క్రీడా స్ఫూర్తి యొక్క ముఖ్య ఉద్దేశం. దేశం
సాయంత్రం అయ్యింది కదా? మా ఊరి మైదానంలో ఈ రోజు వాలీబాల్ పోటీ జరుగుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా జట్లు వచ్చాయి. ఊరంతా ఒక పండుగల వాతావరణం ఉంది తెలుసా?
అవునా, పల్లెల్లో జరిగే ఇటువంటి స్థానిక టోర్నమెంట్లు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి. గెలిచిన జట్టుకి ఇచ్చే బహుమతుల కంటే ఆ ఆటను చూటానికి వచ్చే జనం ఇచ్చే ప్రోత్సాహం చాలా గొప్పగా ఉంటుంది.
అవునవును. ఇక్కడ గ్యాలరీలు ఉండవు, కుర్చీలు ఉండవు కానీ అందరూ మైదానం చుట్టూ నిలబడి లేదా నేలపై కూర్చొని తమ ఊరు జట్టుని గెలిపి పంచడానికి గట్టిగా అరుస్తూ మద్దతు ఇస్తారు. అసలు ఇలాంటి ఆనందం, పట్టణాల్లో కోచ్ కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు.
నిజమేనండి. మా ఊర్లో కూడా సంక్రాంతి పండుగ సమయంలో కోలాటం. అది కబడ్డీ పోటీలు నిర్వహిస్తారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ సంతోషంగా పాల్గొంటారు. డిజిటల్ స్క్రీన్లకి దూరంగా మనుషులంతా ఒక చోట కలవడానికి ఇదొక మంచి అలవాటు అని చెప్పొచ్చు.
చాలా చక్కగా చెప్పారు. ఈ కాలంలో ఫోన్లలో ఆటలు ఆడడం కంటే మైదానాల్లోకి దిగి చెమట గార్చడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుంది.
అవును రాత్రి అవుతుంది కదా, మరి మ్యాచ్ ముగిసిందా ఎవరు గెలిచారు?
ఆ మా పక్క ఊరు జుట్టు గెలిచింది. అయిన అందరూ ఎంతో కలిసి ఎంతో స్నేహపూర్వకంగా హగ్ చేసుకున్నారు. ఆటముగిశాక అందరూ మిత్రులే కదా.
అవును నాకొక పదానికి అర్థం తెలియదు. కరాచలనం అంటే ఏంటిది?
కరాచలనం అంటే హగ్ చేసుకోవడం లేకపోతే షేక్ హ్యాండ్ ఇవ్వడం కావచ్చు. చ్చండి
కరాచలనము అంటే నాకు తెలిసి హ్యాండ్ షేక్ అనుకుంటా.
కావచ్చు.
చాలా మంచి విషయం. క్రీడలు మనుషులను కలుపుతాయి. ఈ రోజు క్రీడల గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. వ్యాయామం గురించి కూడా ఏమైనా మాట్లాడండి.
నిజంగా ఆటర్ మనుష మనస్పర సహకారాన్ని జట్లు ఎలా పన్ చేయాలో నేర్పే పిల్లల్ రోజంతా చేతిలో ఫోన్లు పట్టుకొని కళ్ళు బాగు చేస్కుంటాను మైదానంలోకి వచ్చి ఆడ్తే వచ్చే ఆనందమే ఉత్సాహమే వేరు
కరెక్ట్గా చెప్పారు అందుకే మా ఊర్లో ఈ మధ్య శని, ఆదివారాలు పిల్లలందర్నీ ఒకే చోట చేర్చి ఇలాంటి పాతకాలపు ఆటలను నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. దీనివల్ల వాళ్ళకి శారీరక శ్రమతో పాటు మన సంస్కృతి గుడా తెలుస్తుంది.
చాలా మంచి అలవాటు ప్రారంభించారండి. అయితే క్రీడలు రాణించాలన్నా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలన్నా కేవలం ఆటల్ సరిపోవు మంచి ఆహారం కూడా అవసరం కదా. నగరాల్లోని వారు ఖరీదైన ప్రోటీన్ పౌడర్లు వాడుతుంటారు, కానీ పల్లెల్లో నాణ్యమైన ఆహారం సహజంగానే దొరుకుతుంది.
మన పల్లెటూరు ఆహారమే మనకు పెద్ద బలం. ఉదయాన్నే తాగే రాగిజావా సజ్జ రొట్టెలు మరియు ఇంట్లో కాచిన స్వచ్ఛమైన పాలు, నెయ్యి శరీరానికి ఎంతో శక్తినిస్తాయి.
నిజమే నేను గుడా రోజు వ్యాయామం వేసిన తర్వాత ఉప్పు నానబెట్ట శనగలు, వేరు శనగ పప్పులు మరీ ఒక గ్లాస్ పాల్ తాగుతాను. ఇవి మార్కెట్లు దొరికే కృత్రిమ ఆహరాల కంటే ఎంతో మేలు మనవ రైతులు పండించే పప్పుధాన్యాల్లో ఉండే పోషకాలు మనల్ని రోజంతా ఉత్సాహంగ ఉంచుతాయి.
అవును అందుకే పల్లెటూర్ జన్లలో రోగ నిరోధక శక్ క్తి ఎక్కువగా ఉంటుంది కదా ఎండనక, వాననక పొలాల్లో కష్టపడే ఓపిక వారికి ఈ ఆహారం వల్లే లభిస్తుందే మో అన్పిస్తుంది.
అవునవును. ఇంక ఇంకేమైనా టాపిక్ ఉందా మాట్లాడనీకి
ఆ ఏం లేదు వట్టిగనే ల్యాప్టాప్లో ఏదో చూస్తున్నా. చెప్పు ఏం చేస్తున్నావు మరి ఇంకా
ఇంకా చదువు అయిపోయింది కదా ఇంట్లో ఖాళీగుండడం వల్ల టైం వేస్ట్ కదా అని చెప్పి ఏదన్న స్కిల్ నేర్చుకుందామా అని చూస్తున్న. ఏమంటవు మరి నువ్వు
హ్మ్ ఎంత మంచి మాట చెప్పావు. నేన్ గుడా సరిగ్గా అదే ఆలోచిస్తున్నా ఆన్లైన్ కోర్సుల గురిం వెతుకుతున్నా పెళ్ళిళ్ళు కాకముందే మనక్ నచ్చిన విషయాల్ నేర్చుకోడానికి మన కాళ్ళ మీద మనం నిలబడ్డానికి ఇదే సరైన సమయం.
అవునా అను కానీ మనమిద్దరం వేరు వేరు గ్రామాల్లో ఉంటున్నాం కదా సిటీకి వెళ్ళి నేర్చుకోవాలంటే కుదరదు డబ్బు అవసరం పడ్తది. కాబట్టి ఆన్లైన్ ద్వారా ఇంట్లోనే కూర్చొన్ నేర్చుకునేలా చూడాలి. అసలు నీకు ఏ విషయంలో మీద ఆసక్తి ఉంది.
నాకు డిజిటల్ టెక్నాలజీ అం టే చాలా ఇష్టం. ముఖ్యంగా వీడియో ఎడిటింగ్ మరియు గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చు కోవాలన్ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ హవా నడుస్తుంది కదా మొత్తం. ఈ స్కిల్స్ నేర్చుకుంటే ఇంట్లోనే కూర్చొని ఫ్రీలాన్స్ వర్క్ చేస్తూ మంచిగ డబ్బుల్ సంపాదించచ్చు. ఏ ఏ పని లే ఉండ కష్టపడకుండ
వండర్ఫుల్ ఐడియా నీకేమగు కంప్యూటర్స్ మీద అవగాహన ఉంది కాబట్టి నీకు త్వరగా వచ్చేస్తుంది. నాకైతే క్రియేటివ్ రైటింగ్ గానీ, కంటెంట్ రైటింగ్ గానీ, మరియు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలన్ ఉంది.
ఆ అవును నీకు చిన్నప్పనుండి అలవాటే కదా కథాలు చెప్పడం క్రియేటివ్ రైటింగ్ కంటెంట్ రైటింగ్ బా బాగా చేస్తావ్ నేర్చుకో చూసావా మన రెండు స్టెట్స్ ఒకదానికోకటి చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి, నువ్వు కంటెంట్ రాస్తే నేను దానికి తగినట్టు వీడియోస్ లేదా పోస్టర్స్ డిజైన్ చేయోచ్చు. ఇద్దరం కలిసి భవిష్యత్ లో ఒక చిన్న డిజిటల్ ఏజెన్సీ లాంటిది కూడా స్టార్ట్ చేయొచ్చు.
అవును కదా నేను అస్సలు ఆ కోణంలో ఆలోచించనే లేదు. ఇద్దరం వేర్ వేరు స్కిల్స్ నేర్చుకున్నా కలిసి ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేయొచ్చు కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మన ఆలోచన విధానం కూడా మారుతుంది.
నిజం రా నేర్చుకోవాలనే తపన ఉంటే వయసుతో లేదా మనం ఉండే ఊరితో సంబంధం లేదు ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఉంటే చాలు ప్రపంచంలో ఉన్న ఏ సబ్జెక్ట్ అయినా మన చేతుల్లో
కరెక్ట్ యూట్యూబ్ లో ఉచితంగా నేర్చుకోవచ్చు లేదా వోడేమి కురుసేనా పురుసేనా లాంటి వెబ్సైట్లు కూడా చాలా తక్కువ ధరకే సర్టిఫికేట్ పోస్లర్స్ కూడా ఇస్తున్నాయంట మనం ప్యాకెట్ మనితోనే వాటిని మేనేజ్ చేయొచ్చు
అవును రోజుకి ఒక రెండు గంటలు కేటాయిస్తే సరిపోతుంది, రెండు మూడు నెలల్లో మనం ఎందు లో చాలా పట్టు సాధించవచ్చు దీని వల్ల మనకు సొంత గుర్తింపు కూడా వస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు
చాలా బాగా చెప్పావు అయితే ఆలస్యం ఎందుకు నేను ఈ రోజు నుండి డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ గురించి తకడం స్టార్ట్ చేస్తాను నువ్వువిడియో ఎడిటింగ్ సంబంధించిన బెస్ట్ సాఫ్ట్వేర్ ఎంటో చుడు మరి
మనం రేపటి నుండి మిషన్ టూ పిఎం స్టార్ట్ చేస్తున్నాం కదా అయితే మొదటి రోజు నేరుగా సబ్జెక్ట్ లోకి వెళ్తే కొంచెం కన్ఫ్యూజ్ ఐతాం సో అందుకే ఈ రాత్రి ఇద్దరం కొన్ని ప్రిపరేషన్స్ చేసి పెట్టుకుంటే రేపు టైం వేస్ట్ అవ్వకు కుండా ఉంటది ఏమంటవ్
అవునవును నువ్వు చెప్పింది నిజమే మొదటి రోజే ఏ వీడియో చూడాలో వెతుకోడానికి టైం సరిపోతుంది మరి ఈ ఈ రాత్రికి ఏం ఏం చేద్దాం అనుకుంటున్నావు
నేను ఇప్పుడే నా ల్యాప్టాప్ లో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇ స్టల్ చేసుకుంటున్నా అలాగే యూట్యూబ్ లో ఏ ఛానల్ సిలబస్ బాగుందో చూసి రేపు చూడబోయే మొదటి రెండు వీడియో లింక్స్ సేవ్ చేసి పెట్టుకుంటున్నా
సూపర్ సూపర్ అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మధ్యాహనం రెండు గంటలకింట్లో వాళ్ళు మనల్ని పిలవకుండా ఉండాలంటే మనం ముందే వాళ్ళకి చెప్పేయాలి ఇట్లా నేను ఒక ఆన్లైన్ క్లాస్ వింటున్నానమ్మా రెండు నుంచి నాలుగు గంటల వరకు నన్ను డిస్టర్బ్ చేయ్యకండి అని ముందు ఏంటో వాళ్ళతో మాట్లాడి ఒప్పించుకుంటే మనకు కూడా ఏ డిస్టర్బెన్స్ ఉండదు.
ఖచ్చితంగా రా కదా మా అమ్మకి ఇప్పుడే చెప్పెస్తా పెళ్ళి కాకముందే మనం ఇలా ఒక క్రమశిక్ష క్షణతో ఏదైనా నేర్చుకుంటుంటే ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఒప్పుకుంటారు, మనల్ని అస్సలు డిస్టర్బ్ చేయరు వాళ్ళు
అవునవును ఆ నమ్మకం వాళ్ళకి ఇవ్వడం చాలా ముఖ్యం కదా సరే మరి ఈ రాత్రికి చిన్న పనులు పూర్తి చెసి చిన్నగా పనులు పూర్తి చేసి చేసి ప్రశాంతంగా పడుకుందాం రే మధ్యాహ్నం కరెక్ట్ గా రెండు గంటలకి మనం మొదటి రోజు స్టడీ చేసిన్ అయిపోయాక నాలుగు గంట కాల్ చేసి ఎవరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పుకుందాం సరేనా
పర్ఫెక్ట్ ప్లాన్ రా రేపు సాయంత్రం నాలుగు గంటలకి మన ఫస్ట్ రివ్యూ కాల్లో కలు ద్దామ్ మరి అయితే
ఉ ఇంక
అద ఒక నిమిషం ఫోన్ పెట్టే ముందు ఇద్దరం ఒకేసారి లాగిన్ అయ్యామని ఒకరికొకరు ప్రూఫ్ కోసం కరెక్ట్గా రెండు గంటలకి వాట్సాప్లో ఒక థమ్సప్ ఈమోజీ పంపుకుందాం సరేనా
ఆహ అదొక మంచి అటెండెన్స్ లాగ పనిచేస్తుంది కదా కచ్చితంగా డన్
ఆ ఇంకొక లాస్ట్ మాట ఏంటంటే ఒకవేళ మనలో ఎవరికైనా మధ్యలో బద్ధకం వస్తే నెక్స్ట్ డే అవతల వాళ్ళకి చాక్లెట్ కొనివ్వాలి సరే కదా నీకు
ఉ మంచి ఫైన్ పెట్టావ్ ఇ దిెబ్బతో ఇద్దరు క్లాస్ మిస్ అవ్వకుండ డైలీ మనం క్లాస్ వినుక్కుంటాం ఉండొచ్చు
కొంటావ మరి చాక్లెట్స్
తీసుకుందాం క్లాస్ మిస్ అయితే ఎవరు మిస్ అయితే వాళ్ళు తీర్
సరే మరి బాయ్